చెని
ఏంబా బాండవా
మీరు ఎక్కడ నుంచీ ఆ అంత్ త బాగున్నారు అంతా బాగున్నారు మీరు పండుగని ఎలా జరుపుకుంటున్నారు
నలు జరుపుకుంటారంటే చంపుతాము తింటాము అయిపోక పరాట యాట్లు కొడతారు మాఅవ్వల్లూర్ పోతం కం మవోలూరు పోతే
ఆహా
ఇంగ అంతే అట్టే
ఉమ్ అంటే మీరు అలా జరుపుకుంటారు మేము అట్లా లేదండి మా పండుగంతా వేరే మా పండగంతా వేరే అండి పోతాం తింటాం పనుకుంటాం
వేస్ట్ అట్లా ఇంగేమి లేదు పట్ల ఆ
మాక్ నో ఎంజాయ్మెంట్ అలా జరగదు
వేరేది అయితే ఇంటికిపో పన్
వీరేేష్ ఎవరు అని ఎవరు
వీరేష్ వాళ్ళ ఇంటికి పో పండక్కి
అదే ఎవరు ఎవరు నాకు తెల్దా ఆ పేరుతో ఆ కస్
ఏంటిగి తెల్దు
ఏంటికి తెలిదంటే తెలుసుకోవాల అనుకోట్లేదు
ఆ
తెలుసుకొని ఏం చేస్తాం తెలిగ ఏం చేస్తాం అ తెలిసిన వేస్ట్ తెలికనా ఉపయోగం లేదు తెలియకపోయినా ఉప్
ఇరోజు ఈ పొద్దు
ఆ
ఓర్వట్ ఇరవై టాస్ మీ ఇం వేల ప్లాపు కొడితే రెండు వేలు జేబులో పెట్టుకోనిపోళ ఇంటికే
చాలు ఇంకా పండక్కి ఫుల్గా బాగుండొచ్చు
పండక్ ఫుల్గా మయవ్వోళ ఊరు కొడుపందాల తనా ఎవ్వల్లే అసలు
వంద జేసి మళ్ళా పోగొట్టుకోమండి
పోతే వాయ ఒచ్చింది అంటే ఒత్తాయి పోయేదంటే పోతాయ్
అప్పుడు నేను గూడా నా డబ్బులు ఇస్తాను అప్పుడు కావాలంటే ఏయండి నా కొడి పంద్యాలు అనగ తెలీదు
ఆ ఈ ఇత్తులే ఏం గాదులే ఏస్సను
ఉ మీకే ఇచ్చేదిలే ఊ ముందు ఇరవై ఈ ఇరవై టాస్క్ లు కంప్లీట్ జేసి
ఆ
ఎవరు
మీ ఫ్రెండు ఇబ్బుడు బయటికొత్తాడు జూడు
ఏవడు ఆడు
నీక్ బాగా కావాల్సినోళ్ళు
నాకు బాగా ఇష్ ఎందో తెలిదే నాక్ నాకు బాగా నాకే దెలిదే ఆడోఎవడో గాని తెళ్దే ఇవడో గాని తెలీదు ఆడు
ఆ
పరీక్ క్షలు బాగా రాసారా ఆ ఒక మూడు నిమిషాలె లే
దేవుడు మీ దే బా
దేవుడి మీద భారం వేస్తే ఇప్పుడు ఎట్లా మా రూమ్ లో నీళ్లు లేవనమాట నిన్ననే ఫుల్లుగా అయిపోగొట్టినాము ఫుల్లుగా అయిపేయినాయ్ నిన్నె చూసినాను ఇప్పుడే
కాత్యాయిని
కాత్యాయిని ఎవరు
అత్తే అనేది పాటా
ఆచయ నేను ఒక పాట్
పాటలా
ఆ పాట పాట
మీరు అట్లే కిందికి పోయినాం. బాటిల్ నీళ్లు పట్టుకొచ్చి నేను దాంట్లో ఓఅరస్ ఏసి పిస్తా
నేను ఒకవేళ కిందికి వెళ్ళనానంటే నెట్ నాకు వెళ్ళిపోతది మళ్ళీ మనకి
మీరు డేటా ఆన్ చేసుకుని నెట్ ఆఫ్ చే
ఆ డేటా రావట్లేదనే కదండి నేను ఇప్పుడు ఇది ఆన్ చేసినాను.
వస్తాది వస్తాది పా
లేదంటే లేదంటే ఆన్ చేస్తుంటి కదా. కావలంటే ఈ కాల్ అయిపోనాయిక చేస్తా. ఒక ఐదు నిమిషాల అంతే ఓపిక ప
దుద్దు వ ఫస్టు నెట్ ఆన్ చేసి వైఫై అప్ చెప్ త
అది రావట్లేదు. కనక్ట్అయ్యేకే చాన్ సేపు టైమ్ తీసు కొంతకవి అందుకే ఇది ఒకటి అయిపోతే కాదంటే పోతా కావాలంటే పోతా ఒక ఐదు నిమిషాలు
అ నువేప్పుడు పోవల్లా టైం వేస్ట్ పనులు ఈవన్నీ. ఆ
చూపండి మీ వాతావరణం ఎలా ఉంది?
వాతావరణం మేల్గా ఉంది.
మేలగా అంటే చలిగా ఉంది ఏమన్నా
లిగా అంటే
ఎండా ఫుల్గా ఉంది. ఎండకి మీరు మాడైపోతారు. ముందే తెల్లగున్నారేమో మీరు.
ఊ
మాడిపోతారు. ఉమ్
మాన్నె రాసిఫలాలు చెప్తాడు మేషరాసికి ఆదాయం పదకొండు ఉంది.
నిసరాజు కార్యం ఆహా
నాలుగు
ఓసారి కన్యారాసి చెప్పండి. పెన్యా
కన్యా అంటే టే ఎ
అదే మోస
వ్య రాజ్య పుజ్యం మూడుంది
ఆ
అవమానం మూడుంది
అవమానం మూడు అం టే ఇప్పుటికి రెండయిపోయినాయి